బాగున్నావా
ఉ బావుంద ఏం చేసార
నేనా ఏం చేయలా హ నేనా ఏం చేయలా ఊ పడుకొని ఫోన్ చూస్తా ఉన్నా ఏముంది మనకి ఈ పని ఆ పని తప్ప
అంతేలే ఈ హాలిడేస్ హాలిడేస్ యాడున్నాయిఆ హాలిడేస్ ఇంటర్న్షిప్ జరుగుతుంది మనకి హాలిడేస్ అనుకోవాలి అంతే గాని నేను ఇంకా అసైన్మెంట్ చె కంప్లీట్ చేస్తా ఉన్నా అసలు చాలా ఉన్నాయి వర్కు
సండే రోజు ఉన్నా మరి
ఊఏం లేదమ్మా మన లెక్చరర్స్ వీకెండ్స్ కన్నా వీకెండ్స్ అనే కాన్సెప్టే ఉండదు మర్చిపోయినారు స్టూడెంట్స్ కొంచమన్నా ఆ కొంచమన్నా రెస్ట్ ఇద్దామని ఏమి ఉండదు
ఊ కరెక్టే వాళ్ళకేమి ఎంత పడితే అంత ఇస్తారు చేసేయల టైం లోపు ఇంకా హాస్టల్ లైఫ్ ఎట్లుంది
ఫుల్ కామెడీ అసలు డైలీ ఒక కొత్త స్టోరీ ఉంటుంది తెలుసునాహాస్టల్స్ లో
కరెక్టే ఇంకా ఏంటి ఏమైంది ఈరోజు
ఏమైందంటే ఏం లేదు మార్నింగ్ ఫైవ్ కి మన రూమ్మేట్ అలారం పెట్టిందిన్నమాట
అప్పుడు లేచిందా పాపా
పెట్టి అదే అదే కామెడీ విను చెప్తా విను అలారం మాత్రం ఫుల్ సౌండ్లో కానీ ఆమె మా త్రం ఫుల్ స్లీప్ లో ఉంది
అదే కదా ఇంకా హాస్టల్ సీన్స్
ఉ అలారం మళ్ళీ పెట్టుకునేది వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరు లేచేది
ఉ పాపం ఫుల్ నిద్ర పోయింటుంది మీకే
ఆ అందరు లేచి అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకున్నాం ఏం చేసేది
మంచి రూమ్మేట్
ఇంత చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కదా ఈ ఇంట్లో కూడా జరుగుతాయా అనిపిస్తుంది ఒకొక్కసారి
ఆ కరెక్టే
హాస్టల్లో ప్రైవేసీ బోర్డు అని ఉండేదేమో గదా నువ్వు ముందు కూడా చెప్పాల నాకి హాస్టల్ పోయే ముందు గూడా చెప్పలేదు
ఊ ఉండదు అదైతే అందరం ఒగే చోటు ఉంటాం కాబట్టి అడ్జస్ట్ అయిపో పుల్హస్ హాస్టల్స్లో అడ్జస్ట్మెంటే ఎక్కువ
ఊ ఇంకేమంటే ఇంకా నిన్న ఏం జరిగిందంటే నా స్నాక్స్ మొత్తం ఎవరో తినేసారు దెల్సా
అయ్యో ఎవరుదిన్నారు
తెలిదు కానీ నాకు డౌట్ మాత్రం ఉంది ఎవరో తినేస్నాను ను మా రూమ్ లోని ఇంక ఎవరు తింటారు చెప్పు నా దగ్గర స్నాక్స్ ఉండేది వాళ్ళకే తెలుస్తుంది
అది కరెక్ట్ అయితే సీసీటీవీ పెడదాం రూమ్ లో
ఉ నిజమే పెట్టాల్సిందే సీసిటివి అవసరం చానా ఇంపార్టెంట్ అనమాట
ఉ కరెక్టే అప్పుడు మా కాలేజ్లో ముందు మేము డిప్లొమాలో ఉన్న హాస్టల్లో
ఉ
ఫోన్స్ అలో లేదు
ఉ
కానీ దొంగగా ఎంత మంది మెయింటైన్ చేసినారు ఫోన్స్
అంటే టచ్ ఫోన్సా లేకుంటే నోకయా అవి అంత వస్తాయి కదా
టచ్ ఫోన్స్ గడా మెంటైన్ చేసినారు కానీ ఇంత పక్కాగా ఇంత పగడ్ ఇంత కరెక్ట్ గా మెయింటైన్ చేసినారు పోయి తారడితే కనపడదు
ఆ ఆది ఎట్ల ప్లేసెస్ లో పెడతా
ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ దగ్గర మ రూమ్ లో వేరే పాప అంటే హాస్టల్ రిప్రజెంటేటివ్ అనమాట మనకి ఏ క్లాస్ లో సిఆర్ఎట్ లో అట్లా పాప హాస్టల్ కి ఆ అపాప కనబెడదామ అనేసి ఏమి పిలుసుకొని పోతుంది అందరినీ ఉన్నట్టుండి వాళ్ళు మాత్రం ఏడబెట్టింటారు కనబడనే కనబడదు ఫోన్ అయితే
ఊ అయినా హాస్టల్స్ లో వార్డెన్స్ కొంతమందిని అసైన్ చేసి పెట్టింటారు కదా ఇట్లా మీది ఇట్లా మీ అంటే తెలియకుండా చెప్పండి నాకు ఇవంతా ఏమేమి జరుగుతాన్నాయి హాస్టల్లో అని
అట్లా కొందరు స్టూడెంట్స్ ని పెట్టింటారు కొందరు రూమ్స్ లోనే ఉండి కొందరు చెప్పేస్తారు మళ్ళీ ఎవరో లీక్ చేయరు ఆ ఇన్ఫర్మేషన్ ఎడ ఆ రూమ్స్ల లో వాళ్ళి చెప్పింటారు వాళ్ళకి మళ
అవును ఇంకా అక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుంది హాస్టల్ బాగుంటుందా
మాకా నిజం చెప్పాలంటే ఇప్పుడున్న హాస్టల్లో పోలిస్తే అక్కడే బాగుంటాం ఏమంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టిపించుకుంటున్నారు మంతంత్లీ
హస్టల్ క
ఉ ఫస్ట్ లో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హ ఫిఫ్టీన్ హండ్రెడ్ బాగా బాగుం ట్టం కానీ పొద్దున్న టిఫిన్స్ మాత్రం బాగుండవు ఇడ్లీ అవన్నీ ఇడ్లీ కొంచెం వసన వస్తుంది అవి బాగుందవ్ అంతే కానీ పర్లే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి నిజం బాగుంటాండి మళ్ళా కొన్ని రోజుల తర్వాత టూ థౌజండ్ చేసినారు
మ్మ్ షాక్ నేను అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే నాకు బయట అంత పీజీస్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ తీసుకుంటాను
మ్మ్ అది గవర్నమెంట్ హాస్టల్ కాబట్టి కొంచెం తక్కువ ఆ గవర్నమెంట్ నుంచి వస్తాయి ఫండ్స్ కానీ మా దగ్గర తీసుకుంటా అన్నారు అని అంటారు స్టూడెంట్స్ నిజాం ఏమో తెలీదు నా కూడా
మ్మ్ ఎంటన్నా ఇంట్లో చేసే ఫుడ్ మ్మ్
మ్మ్
ఎంతైనా ఇంట్లో చేసే ఫుడ్ ఏ ఫుడ్ ఎంత బాగా చేసినా ఇంటి నుంచిన్నది ఏంది ఆది పికిల్స్ ఆవ కాయ పచ్చడిలు అంటా ఇంకేం పొడులు అంట అ తెచ్చుకొని తింటాం
కరక్టి బగుంటాయి అవి ఇం అంత పిజ్జి అయినా ఆ పికిలు వేసుకొని తింటేనే బాగుంటుంది ఆ ఫుడ్ కన్నా
ఇకా ఒక టొమాటో చట్నీ ఒక వన్ వీక్ అట్లా నిలువ ఉంటుంది కదా అవి చేసుకోని
మ్మ్
అనా అవి చేసుకొని వెళ్ళినా వన్ డేనే అందరూ వేసుకొని తినేస్తారు వన్ డేనే వన్ డే వన్ అండ్ హాఫ్ డే
అదే అదే కరెక్ట్ టి వస్తారు ఎంత బాగా హెమ్ ఏం పికిల్స్ పికిల్స్ ఎవరూ లో ఉన్నాయి ఎవరి రూమ్ లో ఉన్నాయ అని వస్తారు ఇంత బాగా ప ఉమ్ చలి బాగుంటుంది
ఉమ్ అంటే మెమోరీస్ అంటే అవి కూడా అంత మర్చిపోయి మెమోరీస్ గుర్ పె కోలా ఇంకా నిన్న చేసినారు కర్రీ అసలు దాన్ని చూసి అందరు సైలెంట్ తెలుసురా
ఉహు మరి అంత బ్యాడ్గా ఉందా
కర్రీలో వెజిటేబుల్స్ కన్నా వాటర్ ఎక్కువుంది
హమ్ సరిపోయింది ఇంకా మళ్ళీ ఏం చేస్తారు
నైట్ అందరం మ్యాగి చేసుకున్నాం
అవునా హాస్టల్ల్లో మ్యాగీ చానా బెస్ట్ ఎ కానీ ఎట్లా చేసుకున్నారు
అంటే దాని కెటిల్ కెటిల్ విశాల్ మట్ లో వంద యాభై ఉమ్
ఇంకా మరి స్టడీస్ ఎట్లున్నాయి హాస్టల్ స్లో
నైట్ స్టడీస్ ప్లాన్ చేసి నైట్ స్టడీస్ ప్లాన్ చేస్తానం కా ఫైవ్ మినిట్స్ తర్వాత గసిప్ స్టార్ట్స్ అయితే అంత
నిజంగా గ్రూప్ స్టడీస్ అస్సలు ఉండవు అక్కడ టైమ్ వేస్ట్ అయిపోతుందివర్కి గంతే
ఉమ్ ఒకరు రీల్స్ చూపిస్తారు ఇంకొరు సాంగ్స్ ప్లే చేస్తారు
లాస్ట్ కి గంటలు గంటలు కూర్చుని చదువు మా
ఉమ్ అయినా గ్రూప్ స్టడీస్ చేస్తే అప్పుడు కొంచెం అంటే ఒకరికి అర్థమైంది కొంచెం ఈజీగా అనిపిస్తుంది
అవునవును అందరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు
ఇంకా వాడేన్ స్ట్రీట్ ఆ
ఆ చానా స్ట్రీట్ ట్ లేట్గా వస్తే చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. ఏమి ఇంత లేట్ అట్లా అని
అసలు టైమింగ్స్ చాలా వరస్ట్లే కదా హాస్టల్వి
అవునవును ఇంకా వన్ మినిట్ లేట్ అయిన గేట్ క్లోజ చేస్తారు వన్ మనిట్కి కానీ సెవెన్ ఓకే క్లోజింగ్ టైమ్
ఆ మళ్ళ ఔటింగ్కి పర్మిషన్ ఇస్తారా ఎట్లా వెళ్తారు
ఆ ఇస్తారు అప్పుడప్పుడు సండే ఇస్తారు అప్పుడు కూడా పేరెంట్స్ కి కాల్ చేసి
ఆ
ఇస్తస్తర్ మేము ముందున్న హాస్టల్ ఇంకా దారుణం ఔటింగ్ కి వెళ్ళన్నా కూడా పేరెంట్స్ రావాల
ఆ
ఒక విజిటింగ్ కార్డ్ ఉంటుంది దాంట్లో త్రీ మెంబర్స్ ఫోటోలు అతకీమంటారు ఎవరైతే
కత్తత్త
వాళ్ళు మాత్రమే వచ్చి పిల్చుకోడం వల్ల వాళ్ళు మాత్ర అత్రమి ఇంటికి పోయేటప్పుడు కూడా పేరెంట్స్ వచ్చి పిలుచుకుని వాళ్ళు మమ్మల్ని
ఓహో
చాలా స్ట్రిక్ట్ప్పుడు
ప్రిజ ప్రిజనర్ లాగా ఫీల్ వస్తుంది కదా
చాలా స్వామి ఇంకా అక్కడ కొంచెం విశాలంగా ఉంది కాబట్టి అంతని ఉన్నాము లేకపోతే నా చాలా దారుణంగా ఉంటాన్నాము అక్కడ ఆడ ఏమంటే ఆ కాలేజీలో ఎక్కువ దోమలు ఎక్కువ ఉంటాయి. కోతులు ఉంటాయి పాములు ఉంటాయి. అవి గుర్తొస్తాయి బాగా ఆ కాలేజీ ని తలుచుకుంటే.
చుట్టుపక్కల ఉంటే చెట్లేనా
పుల్లు చెట్లు ఉంటాయి బాగుంటాయిడి. మళ్ళా మేము లాస్ట్ ఇయర్ వచ్చేటప్పుడు దాన్ని కొంచెం చాలా మంచిగా చేసినారు.
ఆ అంటే బయటికి అంటే మనం బయ వచ్చేత
ఉ మనం బయటకి వచ్చేటప్పుడు అన్ని బాగుంటాయి
అవు అవు
అ ఇంకా తం తినలేదు నువ్వు
వెెంగూ న కవి మంతలష్ మరదు పలే
ఆ
ఏమింకా లేట్
ఏం లేదు ఊరికే తినాలంగ ఎల్లి నువ్వు
ఊ నేను ఇంగ పని పక రెడీ చేసుకుంటాను
ఆహా సరే అయితే పడుకో నేను తిని పనుకుంటా
ఉ సరే